హలో
హలోరా బావున్నావ
అ హా బావున్నాం మీరు బన్నర
అ బాన్న ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇంగ ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది అది చూసుకుంటున్నా
అవునా పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు
బ్రిలియంట్ స్కూల్ చదువుతున్నారు
స్కూల్ ఉండే కదా
అ అక్కడ నుండి వాళ్ళ స్టడీ బాగాలేదని చేంజ్ చేసిర్రు
ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివారు
అంటే స్టార్టింగ్ నుండ
అవును
స్టార్టింగ్ సెంట్ అంతానే చేసినాం తర్వాత దాంట్లోండి మళ్ళీ ఇండ్లీకి షిఫ్ట్ అయిపోయిను బ్రిలియంట్ ఇగ సైన్డ్ వరకు దాంట్లోనే టెన్త్ వరకు
పెద్ద అమ్మాయి ఏ క్లాస్
ఇప్పుడా ఒకరేమో టెన్త్ కంప్లీట్ అయింది ఇంకొకరేమో ఇంటర్
హ టెన్త్ తర్వాత హాస్టల్లో ఎస్ స్తారా లేకుంటే ఇక్కడే చదివిస్తారా అవునారా తిన్నార
ఇంకా లేదు పిన్ని తింటాం
తింటారా అమ్మ అవునా అమ్మ ఏం చేస్తుందిరా
స్కూల్ పోయి ఇప్పుడే వచ్చింది రెస్ట్ తీసుకుంటా ఉంది
అమ్మ అంగన్వాడి లో చేస్తది కదా హలో
తమ్ముడెమో తమ్ముడు ఏమి చదువుతాండు పిన్ని ఇప్పుడు
తమ్ముడు సెవెన్త్ లోకి వెళ్ళిండు నెక్స్ట్ ఇయర్ అతన్ని హాస్టల్ లో వే
వేస్తారా చేయండి మంచి హాస్టల్ చూసి అందులో వేయండి హాస్టల్ లోనే ఉంటేనే బాగుంటది ఇంటి ఇంటి దగ్గర కంటే హాస్టల్ ఫుడ్ మంచిగా టైమ్ టు టైమ్ ఉంటది మంచిగా హెల్దీ అందరితో ఎట్లా ఉండాలి అన్నది తెలిసిపోతుది పిల్లలకి
అవును సిస్టమ్యాటిక్ ఉంటరి ఇక్కడైతే స్కూల్ నుండి రావడము సెల్ చూడడము అసలు సెల్ చేతికే యిస్తలేడు అసలు నాకు
అగో అట్లా అయిపోతుంది అది ఎక్కడ అయితే సిస్టమేటిక్ అయిపోతుది వాళ్ళకి చదవడమా రాయడమా ఫిజికల్ గా బాగుంటంది మొత్తానికయితే
అవును టైమ్ టు టైమ్ ఫుడ్ ఆ గేమ్స్ ఆ స్టడి అన్నీ ఉంటాయి కదా మళ్ళీ అక్కడ భయం ఉంటది టీచర్స్ భయం మనం ఇంట్లో కాబట్టి స్కూల్ నుండి రాంగానే ఏ పేరెంట్సే కదా ఏమంటారు అన్నట్టు మనం కొంచెం గారభం చేస్త కదా కాసేపు సెల్ ఆడుతాడు కాసేపు రాస్త
కాసెపు చదువుకుంటాడు ఇంకుంటాయి అప్పుడప్పుడు పేరెంట్స్ తో మాట్లాడంటే కూడా వాళ్ళు ఫోన్లు ఇస్తారు మాట్లాడొచ్చు నాకు ఇది లేదది లేదని చెప్ప తీసుకొని వెళ్ళొచ్చు కదా పిన్ని బాగుంటది అట్లా
అవును సండే సండే వెళ్ళొచ్చు మేము హాస్టల్ చూసి వచ్చినాం ఆల్రెడీ
హు హమ్ ఎక్కడట
ఇక్కడే హనుమకొండలో చూసోచ్చినము నెక్స్ట్ ఇయర్ పంపిద్దామని అనుకుంటున్నాము పంపించాలి పంపిద్దామని కాదు పంపిస్త తేనే బాగుంటది పంపిస్తనే బాగుంటది
ఆహా ఉండగలుగుతడా ట్రై చేస్తాడ పిన్ని
ఆ ఉంటాడు అ అలవాటు చేస్తాము
అంతేనా ఉండాలి ఎందుకంటే ఆయన ఫ్యూచర్ కదా బాగుంటది ఫ్యూచర్ లో
అవును స్టడీ బాగుండాలి కదలా పునాది గట్టిగా ఉంటనే ఏ అది ఇల్లు స్ట్రాంగ్ ఉంటది కదా చిన్నప్పుడు స్టడీ బాగుంటు నే కదా పెద్ద పెరుగుతా అంటే ఈజీ అయిపోతుది వాల్లకు చదువు అనేది అయినా ఇంటి దగర కూడా చదివి ఇస్తాం లే గాని అక్కడికి వెళ్ వెళ్తే బాగుంటది
మొత్తం సిస్టమేటిక్గా ఉంటది. మంచిగా కొంచెం భయంతో మంచిగా చదవ గలుగుతారు పిల్లలు.
అవును
అప్లై చేసిరు పిల్లలు నిన్ననే పోయి అప్లై చేసి వచ్చింది. ఇక రేపు రేపో ఎప్పుడో ఎప్పుడు పెడతారో తెలియదు కదా. సెల్ లో పెడతారట కదా దాంట్లో చూసుకొని వెళ్ళాలి.
ఆ
అంగన్వాడీలో పోస్టులు పడుతున్నాయట ఈ మధ్యలో
క్వాలిఫికేషన్
నేను కూడా చేస్తా
క్వాలిఫికేషన్ ఏంటి?
ఇంటర్, డిగ్రీ
ఇంటర్, డిగ్రీనా ఉంది.
లేదండి ఇప్పుడే చేస్తా కాకపోతే క్యాస్ట్, ఇన్కమ్, రెస్యూమ్ తయారు చేసుకని పెట్టుకోవాలి. నేన్ చేయలేదు క్యాస్ట్ క్యాస్ట్ ఒకటి సర్టిఫికెట్ అంతే తయారు చేసుకుంటే సరిపోతాది.
సెట్ చేసుకొని రెడీ గా పెట్టు కుంటే ఎప్పుడంటప్పుడు టైం పడినప్పుడు అప్లై చేసుకోవచ్చు.
కానీ బాగుంటాది అందులో హెల్త్ పరంగా అన్నీ బాగుంటాయి పిన్నీ.
ఇప్పుడు అమ్మ అంగన్వాడి లోనే చేస్తుంది కదా ఫుడ్ కూడా ఇప్పుడు బాగుంటుంది.
మంచి క్వాలిటీ ఫుడ్ వస్తాంది. రిచ్ ఫుడ్ మంచిగా ఇంటి దగ్గర కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కొంత మంది రిచ్ ఉంటారు. పేదవాళ్ళకేము రెండో తరగతి వాళ్ళ ఒకటి, తిండి సరిగ్గా సరి చాలీ చాలని తిండి తింటారు కదా వాళ్ళకి సరిగా అందదు. ఎక్కువ ఉంటారు. కదా జనాలు అందక వాళ్ళకు కొంచెం ఫుడ్ కాలరీస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు పిల్లలు అన్ హెల్తీ గా పుడుతున్నారు. దీంట్లో ఏంటిదంటే వాళ్ళ చేంజ్ చేసుకోవడం వల్ల కేర్ టేక్ లాగా ఎప్పటి నుండి త్రీ మంత్స్ నుండి వాళ్ళకి చేతానే ఉంటాది కదామా పిన్నీ. టూ మంత్స్ కే దాంట్లో జాయిన్ చేపిస్తాంటారు కదా అంగన్వాడి ప్రెగ్నెంట్ టెస్ట్ అది ఇది అని
అవును. కన్ఫామ్ అయితే ఇక మనకు ఒక బుక్ ఇస్తారు కదా.
ఇస్తారు. వన్ మంత్ ఎవ్రీ మంత్ వెళ్ళి చెకప్ చేయించు కొని మళ్ళీ అంగన్వాడికి ఆ ఏమంటారు చూపించాలి టీచర్ కి.
ఫుడ్ కి రెగ్యులర్ గా రావాల రా ఫుడ్ కి
ఫుడ్ కి రెగ్యులర్ గా రావాలి రెగ్యులర్గా రావాలి ఎవరో ఒకరు ఆమెకు చేతగాక పోతే కూడా వాళ్ళింట్లో ఎవరైనా ఉంటారు కదా పిన్నీ వాళ్ళని పంపిస్తే వాళ్ళ ద్వారా ఆమె ఫుడ్, ఒక ఎగ్ పాలు, ఆ రైసు, పప్పు
ఆ మళ్లీ పిల్లలను కూడా మంత్లీ మంత్లీ వెయిట్ చూస్తారా? లేకుంటే త్రీ మంత్ కు ఒకసారి వెయిట్ చూస్తారా చిన్న పిల్లల్ని
మంత్లీ మంత్లీ చూస్తారు వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా. అందించాలి కదా వాళ్ళు కూడా
అవును. అంత ఎంత ఇవి క్వాంటిటీలో ఫుడ్ పెడుతున్నారు కదా తగినంత ఫుడ్ పెడుతున్నారా లేదా అని వెయిట్ చూస్తారు కదా
మన అంగన్వాడీ ఫుడ్ తినడం వల్ల, ఇట్లా అయ్యిండ్రా గ్రోతింగ్ ఎట్లా ఉంది ఇట్లు ఉన్నది ఏందని వాళ్ళకి తెలుస్త ఉంటయ్ కదా
అవున్ అవును
వన్ థర్టీ థర్టీ ఇయర్స్ అయితాంది అమ్మవి
ఆ మంచిదే అంటే శాలరీ ఏమన్నా పెరిగిందారా అంతే ఏముందా అమ్మది
వాళ్ళది కేసీఆర్ వచ్చినక పెరిగిందట పిన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పెంచిడో పెంచిల్లో తెల్వదు గానీ కేసీఆర్ అయితే పెంచిడు వాళ్ళకి నైన్ నైన్త్ నైన్ వరకు వస్తున్నాయ అంట
నైన్ వరకు బెటరే అప్పటికంటే కొంచెం బెట్టే మళ్ళ ఫుడ్ కూడా మస్తు డెవలప్ అయింది ఫుడ్ కూడా అప్ మ్ మిల్క్ ఒకటి ప్యాకెట్ వస్తాంది
మిల్క్ వస్తది దాల్ కందిపప్పు అది వస్తది అయ్ ఇప్పుడు బాలామృతం అని ప్లస్ అంటే వీక్ ఉన్న వాళ్ళకి బాలామృతం ప్లస్ అని వీక్ లేని వాళ్ల కి హెల్తీగా ఉన్న వాళ్ళకి బాలఅమృతం వన్ అని ఒకటి వస్తది పిన్ని మంచిగ ఉంటాయట అవి అవి ఎగ్సు ఇప్పుడు డెలివర్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీతోట్ ఉన్న వాళ్ళకి గూడా ఎగ్స్ పంచుతాంట్రు వన్ మంత్ దాక
వాళ్ళక్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ ఫామ్ అయితే ఇగ వాళ్ళ కూడా స్టార్ట్ జేస్
ఆ వాళ్ళకి వాళ్ళ పిల్లోడు టూ ఇయర్స్ బాబోయే దాకా వాళ్ళకి వస్తూనే ఉంటాయి
ప్రెగ్నెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి అబ్బాయి టూ ఇయర్స్ అయ్యే వరకి వస్తనే ఉంటాయి కదా ఫుడ్ వాళ్ళకి నువ్వు ఇక్కడే నువ్వు ఎక్కడ చేస్తున్నావు జాబ్
నేను అభిని నేను ఆరిసిఆర్ బిగ జాయిన్ జాయినయినా కానీ వెళ్ళిన వెళ్ళినాక నాకి ఏమైంది అక్కడ మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ వర సిక్స్ వరకు ఉండడం వలా నాకు నా నాతో నాకే కాదు ఇంకోక ఆమె కూడా బ్యాక్ పెయిన్ వచ్చింది కూర్చొని లెక్కలు చేసి చేసి చేసి అవి ఎంతకు తెగకపోయేసరికి మాకు హెడ్ ఎక్ అవ్వడం బ్యాడ్ బాడీ పెయిన్స్ రావడం ఓ ఇగనే మానేసినా పిన్ని ఆమె కూడా మానేసింది
అదేర అందుకోసమే మార్నింగ్ ఫుడ్ ఫుడ్ మంచిగా తీసుకోవాలా ఎగ్ ఎక్ససైజ్ జేసుకో ఆ అవసరమైనంత ఫుడ్ దీసుకో ఆక్కూరలు
అగో ఈడ ఒకమెకి చూసిన మీ ఏరియాల ఒక అమ్మాయి మమత అని ఆ మమత అమ్మాయికి ఎప్పుడు వాళ్ళ అమ్ వాళ్ళ మావయ్యకే ఇచ్చి మ్యారేజ్ జేసిరు కదా ఆమె ఉండడమే ఇక్కడేన లేకపోతే తిండి అట్లన తెల్వదు గాని ఆమెకు బాబు ప్రెగ్నెన్సీ అయిన కానుండి అంగన్వాడి ఫుడే తిన్నది వాళ్ళ బాబు అళ్ల ఇచ్చినంకనే కొంచెం హెల్తీగా పుట్టిండంట
హెల్దీ ఫుడ్ తీసుకుంటాంది ఇప్పుడు
ఇప్పుడు తీసుకోడం కాదు ఆమె అంగన్ వాళ్ళో జయినప్పట్నండే తీసుకుంటాంది అంగన్వాడి ఫుడ్ ఎప్పుడు తినలేదు ఎప్పటి వరకు టూ ఇయర్స్ బాబు బోయ్యే వరకు తిన్నదట తిన్నాక ఆమెకు మళ్ళా వీక్ అయింది
హాస్పిటల్ కెళ్ళింది మొన్న వెళ్తే బ్లడ్ తక్కువ ఉంది అన్నారు
బీట్రూట్ తినమని చెప్పినాను బీట్రూట్ గవి ఉ మంచి మంచిది అంటే వాళ్ళు ఆయన అన్ని తేస్తాడటగాని మరి ఈమెకు ఎందుకో మరి పరంగా అట్లనే ఉన్నది కావచ్చు వల్ల
ఆలా అమ్మ అమ్మ అలానే ఉంటద్ర వాళ్ళ అమ్మ బక్కగా అట్లనే ఉంటది ఇక జీన్స్ ప్రభావం కొందరికి అట్లనే వస్తది అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా అట్లానే ఉన్నాడు సేమ్ ఆమె టైపే ఉన్నాడు బక్కగా ఉన్నా యాక్టివ్ ఉన్నాడు
అట్టి ఉంటాడు టైం కు తింటాడట మంచి మైండ్ మంచిగా పని చేస్తుంది అబ్బాయికి అంగన్వాడీ ఫుడ్ వాళ్ల్నే ఇట్లయిండు అని చెప్తుది వాళ్ళ అమ్మ వచ్చి కే అమ్మ దగ్గరికి వచ్చి
అమ్మ టైమ్ టు టైమ్ ఫుడ్ మరి అబ్బాయి ఏం చేసేదింటే ఇంటి దగ్గర తినిపిస్తా అంటే తినకపోయేది అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ ఆ ఇగో ఈ అంటే ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు కదా చాలా మంది పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా మంచి
స్టార్ట్ చేశిడ్లు అట
తినడం స్టార్ట్ చేసింది ఇంట్లో అసలు తినకపోయేదాట మంచిగానే ఉన్నాడు ఇప్పుడు అబ్బాయి బాగున్నాడు
ఆ ఏంటి పిన్ని
మంచిగానే ఉన్నాడు హెల్దీగా ఉన్నాడు
ఆ హెల్దీగా ఉంటాడు యాక్టివ్ గా ఉన్నాడు ఇప్పుడు ఫుడ్స్ బాగా తిను అని చెప్తే తింటున్నా మాకు తెస్తున్నాడు అని చెప్పింది వాళ్ళ ఆయన తెస్తాండట హు
ఆ తెస్తున్నాడట
తీసుకో నీకు ఏం బాగా లేకున్నా హాస్పిటల్ కి వెళ్ళి చు చెకప్ చేయించుకుంట ఎవ్రీ మంత్ వెళ్తుందట చెకప్ కి
మొన్న కూడా ఎల్ళొచ్చిందట ఎల్ళొచ్చిందట కొంచెం బ్లడ్ తక్కువ ఉందంటే టాబ్లెట్స్ రాసిచ్చిల్లు అట ఇక అవి వాడు ది ఇక ఫ్రూట్స్ అని
చెప్పినా చెప్పింది ఆ పిన్ని ఆకుకూరలు పాలకూర గా కరివేపాకు క్యారెట్ బీట్ రూట్ గ్రేప్స్ అట్లాంటి ఫ్రూట్స్ తినమని అంటే తెస్తాండు కానీ మరి తిన్నాక ఇంకెందుకు ఇట్లా అయితానావు అంటే ఏమైతుందో అర్థమవుతలేదు అంటాల్లు
ఆ లేదు కొంచెం వాడతా అంటే వాడతా అంటే హెల్త్ ఒకేసారి క్యూర్ కాదు కదా అంతే కొన్ని రోజులు పడుతది
అవును
అప్పటికంటే ఇప్పుడు బెటరే అమ్మాయి
ఆ రోజు ఒక ఎగ్గు తిను పాలు తాగు అని చెప్పిన ఇక చిన్నోడు ఉకొంటలేడుట వాళ్ళ చిన్నోడు నాకు కూడా కావాలలే అంటుండట
ఇద్దరు తినాలి మరి అబ్బాయి అబ్బాయి కూడా బక్కాగా ఉన్నాడు కదా ఇద్దరు తినాలి ఇద్దరు తినాలి
ఏం వంట చేసిర్రు పిన్ని ఈవినింగ్ ఏం చేస్తారు
నేన ఎగ్సు బెట్టినా మనిషికి పొద్దున ఒక ఎగ్గు ఈవినింగొక ఎగ్గు బెడతన బక్కగున్నాడు గదా ఇతను గుడ బలముండట్లేదు బ్యాగు మోస్ కపోతలేడు అసల్ స్కూల్ కి బరువుగున్నొదని అంటున్నాడు పొద్దున్న టీ ఇప్పుడు సాయంత్రం ఒక ఎగ్గు
కరివేపాక్ దీస్కురా పంపిస్తా నేనెప్పుడన్నా మీకు కరివేపాకు పచ్చడి జేయండి బావుంటది దాంట్లో గూడా ఐరన్ ఉంటది ఏ విటమిన్ ఏ అనేది ఉంటది
అవును విటమిన్సుంటాయ్ అందులో కరివేపాకు లో గూడా పెట్టాలి ఆక్కూరలే ఎక్కువ పెట్టాలి ఇప్పట్టుండి ఆ చిన్న పిల్లలకి ఎదుగుదల మంచిగుంటది ఆ పంపించు పంపించేయ్
సరె మరి